నమక్
మీకు సొమ్య మిక్
మీకు ఏంటండి చె
మీకు మాకు సమయం తెలియట్లేదని ఎంతసేపు మాట్లాడుతున్నాము అని కూడా
అవునండి మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుందండి
మాకు మీరు మాట్లాడతనే ఎలా అనిపిస్తుందండి
థాంక్స్ అండి
రేపు మీరు వెళ్తున్నారన్న ఆలోచననే నాకు మీరు విధముగా ఉన్నదండి
ఎందుకండి
తెలిదండి
ఉ మీరు కూడా వస్తార నాతో
లేదండి మీరు మంచిగా వెళ్ళి వచ్చినట్లు మాకు బహు ఆనందంగా ఉంటుంది
ఉ ఓకే అండి
మీ లంగా ఓని కోసం మేము వేచి ఉన్నామండి
ఎందుకండి
మీరు చాలా సార్లు నిన్ను కొని మని అడిగారండి మాక దగ్గర అందుబాటులో డబ్బులు లేక మేము కొనిలేకపోయా మండి
ఆ
కానీ మీరు వేసుకుంటే చూడాలని మాకు ఎప్పటినుంచో ఆశ అండి
అబ్బో
అవునండి
నిజమాండి
నిజమండి
ఉ
మీకు ఆంటీ గారు మంచిగా చెప్పారు కదండి
ఏది నిజంమంటారో తె అర్ధం కావట్లేదండి నాకు నిజమే చెప్పరా
ఏమో అండి మాకు తెలిదు
మరి అర్థంగావట్లేదు
ఉమ్ మా దరిగట్నీ మేము అన్నదములం అంతగా పట్టించుకోము అంటె ఇగ టిగా చెప్పిన మేము మనసు మనసును పట్టించుకుంటామని
ఊ
మంచి మనసున్న వాల్
ఏంటో అండి
ఆంటీ గారు నిన్ను మా స్నేహితురాని ప్రియురాలు అనుకుంటున్నారండి
ఉ
మీకు అర్థం అయ్యాక
ఆంటీ గారు
మమ్మల్ని మా స్నేహితురాలీ గారిని
మ్
ప్రియురాళ్ళు అనుకుంటున్నరు
నిజమ అండి
అనిపి అనిపియలేదండ మీకు
ఎదో అండి అలా అలా అనిపించింది
నాకు అలాగ అని పించిందండి
అ
అ
ధన్యవాదాలం
నీకు అర్థమైందని అనుకున్నామండి నేను
అయ్యందండోయి
అనిపించ్చిన మంచిదే అండి
మ్ ఎవరేన్ని చేసినా మనం మాత్రం ఒప్పుకోమండి
అ అండి
ఎందండి
మనం దోల కుర్చులు వాళ్ళ కంటే మనం దోలగాలమండి
అంతే కదండి
మ్ అంతే అంతే అండి
మీరు ఏమైనా సినిమా చూసార ఈరోజు
ఎందండి
మరి ఏమైనా సినిమా చూసారా సినిమా
లేదండి ఒకటి ఒక సిని ఒక సినిమా చూద్దాం అనుకున్నామండి దాని పేరు పేరు గుర్తు లేదు ఇది ఎర్ర చెందనం దొంగలు ఉంటాయి కదండి
ఓకే అండి
అ సినిమా లో రెండో విభాగం చూద్దాం అనుకోని
మ్
ముప్పది నిమిషాలు తీసామండి మా స్నేహితురాల్ని హాస్పిటల్ దగ్గర అవదలాలనే కద్ ఎళ్ళమండి
ఓకే అండి
మ్ చూద్దాం అనుకుంటాము కని చూడలేకపోతున్నామండి ఇంకా
ఓకే అండి
ఈ రోజు మామ్మగారితో మంచిగా మాట్లాడాలండి నాకు బలో బహు ఆనందంగా ఉంది వారు మా స్నేహతురాలీని అడిగారండి ఎక్కడున్నారు వారు ఏం చేస్తున్నారు
ఏ విధముగా అడిగారండి
మంచిగా అడిగారండి అసలు
ఉమ్
అసలు ఇంత మంచి అడిగారంటడి ఒకప్పుడు మా అమ్మగారు మా స్నేహితురాలతో మాట్లాడుతూ ఉండేదండి ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నారో అంత మంచిగా ఉన్నారండి
మధ్యలో ఏమైందండి
మధ్యలో వచ్చినా పక్కన ఉంటాయి కదండి వాళ్ళు అట్ల అయ్యారు మీ వాళ్ళు కూడా అట్ల అయితారు అని వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని అలా అయ్యారు
అవునాండి
అవునండి మాది పల్లెటూరు కదండీ ఉమ్ పల్లెటూరు వల మనస్తత్వాలు తెల్చుకోవాలి కదండి మీరు గూన
మాది గూన పల్లెటూరే అండి
అవునా అండి
అవునండి
మంచి విషయం చెప్తారండి మీరు
మీరు కూడా అండి చాలా సంతోషముంగా ఉన్నదండి
మేము అన్నుకునేలేము మా ఫ్రెండ్ గారికి మా స్నేహితురాలకి కానీ జాబ్ వచ్చిన చో అమ్మ గారితో మంచిషగా మాట్లాడిచ్చతమని
అవు అవున అండి
అవునండి
ఆహ్ అమ్మాయి పొగరు కదండి మాట్లాడుతా అండి
ఆహ్ అమ్మాయికి ఏం పొగరు ఉందండి
ఏమో అండి
మాకు తెలిసినంతవరకు అమ్మాయి ఉన్నంత సెల్ఫ్లెస్ పర్సన్ ఎక్కడ ఎవర్ వుండరండి
ఏంటండి అమ్మాయికి బిస్కెట్స్ వేస్తున్నారా
బిస్కెట్లు వెల్సిన కార్మే నాకు లేదండి
ఏమో అండి మాకు తేడా కొడుతున్నా
నాకు అంత అవసరం లేదండి ఇప్పుడు బిస్కెట్ వేసినచ్చో మాకు ఫేమోచ
అబో
ఆహ్
మీరు మేము బరువు తగ్గాలనుకుంటం మీ దగ్గర ఏమైనా సూచనలు ఉన్నాయండి
మీరు బరువు తగ్గినారు అని నాకు అనిపించ చిన్నదండి
మీద ఏం అలానే ఉన్నామండి
నాకు లేదు అనిపిచ్చినదీ
ఉమ్ మా స్నేహితుడు చాలా క్యూట్ గా ఉన్నారండి
ఈ మధ్యకదండి
ఏంటండీ
మాకు మా స్నేహితురాలు చెప్తుంటే మాకు నిజమేనా అనిపిస్తుందండి
ఏమనిపిస్తుందండి
లేదా ఆమెకి సైట్ ఉందండి సైటు పెరిగినదా ఆమె నిజంగా అలా నిజమేనా అనిపిస్తుందండి
మీకే తెలియాలండి మీ స్నేహితురాలు కదా
అదే అర్ధమై అవట్లేదాండి
అర్ధం చేసుకోండి
చేసుకుంటామండి చేసుకుంటాం
అవును మీ స్నేహితురాలు ఊరికి వెళ్తుందండి నిజమా అండి
అవునుండి బాధతుందాండి ఎందుకో
ఎందుకండీ
ఎమో అండి
మీకు స్నేహితురాలే కాదండి ఎందుకుబాధ
ఒక ఫ్యామిలీ అయిపోయామండి మేం
అవునా అండి
అవునండి
మా తమ్ముడు గారు ఏం చేస్తున్నారండి
మీ తమ్ముడు గారు నిద్ర పోయారండి
ఇంత త్వరగానండి
అ అతను నాలుగున్నరకి లేచారండి
ఓ ఇంకేంటండి
చెప్పాలండి ఏమేం విశేషాలు ఉన్నాయి ఇంకా మంచిగా
ఏం కర్రీ వండేరండి
హాస్పిటల్ రేపు నీ మీరు చెప్పినట్టు మీ వాళ్ళు చెప్పినట్టు మీకు మంచిగా
హ
ప్రోత్సహిచే వాళ్ళు ఉన్నచో మీరు ఎక్కడో ఉండేదారుండి
మేము చెప్పేది కూడా అదే అండి అలా లేదు కాబట్టి మేము ఇలా ఉన్నామండిచ్చి ఒక్కసారిే అండి అలా ఉంటే బాగుంటుందండి
మీకు ఇన్ని మనుసుులు తీసుకుంటారండి మీరు
అవునండి నేను మంచిగా ఉంటా కాబట్టి అందరు నాతో మంచిగా ఉండాలని కోరుకుంటా అండి
మంచిదే కదాండి
తప్పేమైనా ఉందండి హ మరి ఎందుకు కానీ ఆలా ఉండరు ఎవరు నాతో
ఈ రోజు ఒకరి పైన నాకు విరక్తొచ్చిందండి మరి మషులు ఇట్లా ఉంటారా అని హ్మ్ ఎవడో ఉన్నాడలెండి నాతో కలిసి నివసిస్తున్నారు ఆ అతను చూస్టే
ఎవరిని నమ్మకండి వమ్మ నమ్మడం మంచిది కాదండి
సరే అండి ని ఇంకా ఉండలేము మాకు ఇంత విలువైన సమయమీచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుతున్నాము
ధన్యవాదాలు శుభరాత్రి అండి
శుభరాత్రి అండి